హాయ్ ఆ బాగున్నం మీరు బాగున్నారా
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీగానే కూర్చొని ఫోన్ చూస్తా ఉండిన
తిన్నరా అక్క
ఆ ఆఫ్టేర్నూన్ తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నాను ఏం కర్రీ అక్క
ఇంగా టమాటా చట్నీ చేసిన వంకాయ కర్రీ చేసిన మ్మ్ హ్ ఎక్కడ మీది
ఇక్కడే అక్క మీరు మూవీస్ చూస్తారా
ఆ చూస్తాను కదా ఎక్కువ చూడా ఇగా పిల్లలు ఉంటారు మ్యారీడ్ కదా ఇగా టైం దొరకదు ఎక్కువ
ఏ మూవీ చూస్తారు చూస్తే మరి
నేను హిందీ మూవీస్ చూస్తా ఎక్కువగా
అవునా తెలుగు మూవీస్ ఏం జుడార
ఈదో కొత్తయి ప్రెజెంట్ అయితే ఎక్కువ ఏం చూడలేదు కొంచెం పాతయంటే తే ఆ ఇగ ఎక్కువ చూ ఎక్కువ హిందీయే ఇగ నడుస్తది ఇంట్లో అయితే
అవునా
ఉమ్
ఉమ్ హూ
అ ఇగ హిందీ తెలుగు అంటే సాంగ్స్ మా ఇంట ఇగ మూవీస్ ఇగ అప్పుడప్పుడు చూస్ చూస్తా ఇగ ఎక్కువ చూడాలి
ఉమ్ హూ
ఉమ్ మీరేం జేస్తున్నారు మరి
ఏం జేయట్లే అక్క ఖాళీనే కూర్చుని ఉన్నా
ఉమ్ హు
ఫెస్టివల్స్ సెలబ్రేట్ జేసుకుంటార అక్క అన్నీ
ఆ చేసుకుంటాం అన్ని
మొన్న ఉగాది ఎలా సెలబ్రేట్ జేసుకున్నారు
మా ఇంట్లో మా హస్బెండ్ వాళ్ళ నానా చనిపోవడంతో ఇగ ఆ టైం లో చేసు కోలేదు రీసెంట్ గనే చనిపోయిండు
ఉమ్ హు
టైం లో జరుపుకోరు గదా ఆ దసరా మరి దసరా అంటే మేము బెంగాలీస్ గదా దసరా మాకు పెద్ద ఫెస్టివల్ ఏమో
ఉమ్
కమ్ మాడము కాకపోతే దుర్గాదేవిని పెడతారు గదా
అవునవును
మీరేలా పెడతారో మేము దుర్గాదేవిని పెడతాం ఇంకా పూజలు మా పెద్ద జాతర లాగా ఐదు రోజులు జాతర ఉంటది నైట్
ఓకే చెప్తారా మాకు కొంచెం ముందు దుర్గాదేవిని ఎన్ని రోజులు పెడతారో ఆ ఏం జేస్తారో ఆ రోజు ఎన్ని డేస్ నిష్ఠగా ఉండాలో ఆ అమ్మవారు ఎలా ఏంటే తొమ్మిది
మీకలా తొమ్మిది రోజులు ఉంటాయి ఆ తొమ్మిది అవతారాలు ఉంటాయి కలకత్తా సైడ్ తొమ్మిది రోజులు తొమ్మిది రక అంటే తొమ్మిది దేవులను పూజ చేసినట్టు చేస్తారు కాకపోతే ఇప్పుడు ఈ మన తెలంగాణలోనైతే మన కాజ్ నగర్ల ఈస్గామ్ క్యాంప్ ఉంది గదా బెంగాలీ మన ఈస్
ఆ అవును
అక్కడ ఫైవ్ డేస్ పెడతారు ఆరో రోజు ఇప్పుడు మనకు నవరాత్రులు స్టార్ట్ అయిన ఆరో రోజు అక్కడ దేవిని పెడతారు ఆ రోజు నుంచి ఆ రోజు దేవిని కూర్చోబెట్టి ఇంగ నెక్స్ట్ డే నుంచి రోజుకు ఒక ప్రోగ్రాము
మీకు ఐదో అంటే ఇప్పుడు ఆ ఐదోర ఐదు రోజులు ఎందుకు బెట్టరు
ఐదు రోజులు అదిగా వాళ్ళకు కుంటే ఏమేమో చేసేటి చేస్తారు ఇక్కడ ఫైవ్ డేస్ సిక్స్ డేస్కే పె పెడతరు
అవునా
ఉమ్ చేసుడు తొమ్మిది రోజులే గాని ఆ సిక్స్ డేస్ నుంచి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ నాలుగు ఐదు రోజుల పూజ జేస్తరు
ఓకే
మేన్ అసలుకి ఏ రోజు చేసినా చేయకుడా అష్టమి ఉంటది కదా ఆ వాటికీ మాత్రం పక్కా చేస్తారు ఆ రోజు ఒక్క రోజు చేస్తే ఇక తొమ్మిది రోజుల పూజ చేసినట్టే హఉమ్ ఆ రోజు ఖచ్చితంగా ఎక్కువ శాతం ఫాస్టింగ్ ఉండి ఆ రోజు ఆ
ఎందుకు అష్టమి రోజే అలా చేస్తారు
ఆ రోజెగా మొత్తం అద దుర్గాష్టమి అంటేనే అది అష్టమి రోజే దుర్గాదేవిది అసలది ఈ పూజ ఉమ్ దుర్గాష్టమి అంటాం కదా
అవును
ఉమ్ అష్టమి రోజే ఆమెది పెద్ద పూజ అన్నట్టు
ఉహు
హ్మ్మ్ మీకాడ ఎలా సెలబ్రేట్ చేస్తారు మరి
మేమైతే ఎక్కువ నవరాత్రులు అంతగా చేసుకోము కాకపోతే బతుకమ్మ దసరాను చాలా సెలబ్రేట్ చేసుకుంటాం బతుకమ్మనైతే ఫాస్ట్ డేనే ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తాం ఫస్ట్ డేమో ఎంగిలి పూల బతుకమ్మ అని చేస్తాం ఇగ ఆ రోజు నుంచి సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే కూడా అడ్తం కాకపోతే ఆరవ రోజు ఆడం అంటే సిక్స్త్ డే మేము ఆడుకోమన్నమాట
ఆహా
పార్వతీదేవి అలుగుతే ఉ పార్వతీదేవి అలుగుతది అన్నమాట అందుకు కోసమే ఆ రోజు చేసుకోం
ఆహా
ఉమ్
తెల్వదిగ్యా నాకు అంటే ఆ నాకు మా డేస్ కి ముందు ఆడినా గాని అంత తెల్వదు అన్నటిగా
సెవెంత్ ఎయిత్ ఆడతాం మళ్ళీ నైన్త్ డే మార్నింగే లేసి ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు గదా ఇగ గర్ల్స్ వెళ్ళలేరు కాబట్టి బాయ్స్ టం ఫ్లవర్స్ కెళ్ళి ఫ్లవర్స్ తీసుకొని వస్తారన్న అనమాట అవునా మ తమ్ముడు బయటికెళ్లి కెళ్లి ఫ్లవర్స్ తీసుకొని వస్తారు రకరకాల ఫ్లవర్స్ తెచ్చి ఇగా మేమేమో అన్ని పనులు చేసి పెట్టుకొని బతుకమ్మకి ఏమేమి కావాలో అవన్నీ పూలు తెచ్చుకొని ఇగా మా మమ్మీ స్నానం చేసోచ్చి దేవునికి దీప్ కుంకుమ పెట్టుకొని బతుకమ్మని వేరిస్తాది అన్నమాట ఫస్ట్ ఒక పెద్ద తాంబూలం లాంటి తీసుకొని దాంలో కొంచెం పసుపు కుంకుమ వేష్ సి ఆ తర్వాత ఆప్లేట్ ఆ తాంబూలంలో గుమ్మడి ఆకులు వేసి అంటే వాటిని తప్ పూట ఉండాలి గదా
అవ్ కొంచెం కొంచెం తెలుసు
అ
ఉమ్ చూసినా చెయ్యంగా ఇప్పుడు చెయ్యలేగాని చూ
ఉమ్ గుమ్మడి ఆకులు వేసి ఫస్ట్ తంగేడి పువ్వును పెడుతున్నానుం తంగేడి పువ్ పెడతామని అన్నమాట
ఉమ్ మేయిన్ అదే గదా ఆ రోజ్
ఆ తంగేడు పువ్వు లేకపోయినా ఒక ఆకు అయినా వెయ్యాలి అని అంటారు
ఉ అదే లాస్ట్ రోజుకైతే ఖచ్చితంగా ఉండాల
తంగేడి పువ్వు ఇంకా టేకు పువ్వు గును పువ్వు సీతమ్మ జడలు అనేసి బంతి పూలు రకరకాల పూలతో పేరుస్తారు
ఇంకా పైన
ఉ
ఒకటి గౌరమ్మ లాంటిది చేస్తాం అన్నమాట గౌరమ్మల అంటే ఇప్పుడు గుమ్మడికాయది పువ్వు ఉంటది కదా
అవ్ అవ్ దాంట్ లోపల ఉంటది
అవును ఆ మొగ్గది పెడతాన్నమా పెడతాంన్నమాట
ఉహ
దాని గౌరమ్మగా భావించి పెడతాం అలాగే ఒకటి పెద్ద పెద్ద భ కమ్మ ఒకటి చిన్న బతుకమ్మని చేస్తాంనమాట
ఆహా తోడు బతుకమ్మ లెక్కన
అవును పెద్ద ఇంత పెద్దగానే పేరస్తం కానీ కొంచెం చిన్నదిగా చిన్ననే వేర్చుకుంటాం పెద్దది మాత్రం బా ఆ పెద్దగా పేరుస్తం అన్నమాట
ఆ
ఇగ దానికి మళ్ళీ నైవేద్యాలు తొమ్మిది తొమ్మిది రకాల నైవేద్యాలు అయినా లేదా అంటే ఐదు రకాలైన నైవేద్యాలైనా చేస్తాం ఒకటి ఆ పులిహోర చేస్తాం అలాగే దద్దోజనం అలాగే దోసకాయలు ఆ అరితి పండ్లు సేపు
ఆహా
బియ్యం పిండితోని చే ఉండ్రాలు చేస్తామన్నమాట
ఉ మన ఆ ఉండాలు
బియ్యం పిండి దాంట్లో కొంచెం పసుపు వేస్తారు దానిలో కొంచెం చెక్కరా ఇంకా బియ్యం పిండి నెయ్యి కలిపి ఇట్లా మనం లడ్డూలు ఎట్లా చేసుకుంట దోమో అట్ల చేసుకుంటాం అన్నమాట అది పెడతాం అలాగే ఇంకా కొంచెం నువ్వులు పిండి
అవన్నీ మేము బతుకమ్మని పెడదాం అన్నమాట అక్కడ పెట్ దేవుని దగ్గర పెట్టేసి
ఆ
అ దేవుని దగ్గర పెట్టేసి పూజ చేసుకున్నాం ఫస్ట్ ఆ తర్వాత పసుపుతోని ఒక గౌరమ్మని చేసుకుంటాం రెండు బతుకమ్మల మీద పెట్టడానికి
ఆహ
గౌరమ్మ చేసుకొని ఆ ప ఆ ఒక తమలపాకు తీసుకొని ఆ పసుపు పై ఆ ఉన్న గౌరవ చేసుకున్న దాని మీద కొంచెం కుంకుమ పెట్టి ఆ గౌరమ్మని ఓ క తమలపాకు లో పెట్టి ఆ బతుకమ్మ పైన పెడతా
ఆహా
ఉ
అవునబ్బా పెద్ద ప్రాసెసే ఉంది మీకు ఉమ్మ్ గయ్ మాకు మేము పూజ చేసినా మేము అంతా ఉండదు గాని ఇగ మాకు పెద్ద గుడి ఉంటది ఆ గుడి కాన్నే దేవుణ్ణి పెడతారు కదా అంటే విగ్ దాన్ని ఒకటే పూజారే పూజెస్ తర్మంజె పోతాము ఆ ఒక్కటే పూజల్నే ఇగ మక్కనే ఇగ ఇంట్లో నుంచి పర్టిక్యులర్ గా హా త్తి పట్టికెళ్ళాం మేము పూలు పట్టుకొని ఎళ్తే అయిపోతాయి పూలు ఒక కొబ్బరికాయ పట్టుకొన్ పోయి ఇప్పుడు మనం గుడికి ఎట్లా పోతాం నార్మల్గా దీపం లేకుండా పోతామా అలాగే పోయి అడగపో పూజ గీజచ్చె చేస్తాము ఆ పన్ త్తేలే మంత్రాలు అన్ని అంటే ఒక పంతులు ఒక్కరే పూజ చేస్తారు ఇగ మేము బయట ఉండి గుడి బయట ఉండి అదే పూజని మొత్తం అయిపోయేదాకా ఉండి పూజ అంత అయిపోతే మళ్ళ మేమ్ ఫాస్టింగ్ వదలచ్చు ఇగ
మేమ్ మళ్ళీ ఇగ మేమ్ ఏం జేసాం ఆ బతుకమ్మని కొంచెం పూజ జేస్కోని అయిపోయినంక బతుకమ్మ ఇగ గ్రౌండ్ లో పెట్టి ఆడుకోవాలి కదా ఫస్ట్ ఒక మూడు చుట్లు తులసమ్మ గది దగ్గర పెట్టి ఒక ఫ ఐదు చుట్లు తిరిగి మళ్ళీ హారతితోని బతుకమ్మని తీస్కెళ్ళి పెట్ అన్నమాట పెట్టి ఆడుకుంటాం ఇంక
ఆరోజైతే ఇగ మొత్తం నైట్ అంత కదా
ఓకే అక్క
ఓకేరా
చాలా బా చెప్పారు థ్యాంక్ యూ
థ్యాంక్ యూ